హలో ఆ వినిపిస్తుంది
ఆ
ఆ ఉండిపోయ్రు ఆ చెప్పే
నువ్ చెప్పాలి
ఏం లేదు
హ
హ్మ్ హ్మ్మ్ మరి ఏం చేసిన్వ్ ఈ రోజు మొత్తం
పొందిన్లేస్నా
ఆ
ఎక్ససైజ్ చేస్నా
అయ్యో లీవింగే ఉన్న ఆ
అ
నేనా నేను ఎప్పులేసినంటే నైన్కి లేష్నా ఎవ్వరు లెవ్వాలె మా అన్న మా అక్క లేష్న బీట్రూట్ కట్ చేస్న జ్యూస్ పటినా గిన్నెలు తోమిన ఇల్లు సదినా ఇల్లు ఊడ్చిన మొహం కడిగిన మా అక్క పాస్తా చేసింది తిన్నాము తిన్నాక కాసేపటికి మామ్మా వచ్చింది తిన్నాము మా మామ పిల్లలు వచ్చిన్రు ఆ ఆడుకున్నాము మా పిల్లలు వచ్చినందుకు నూటి ఇరవై రూపాయలు అయిపోయినై
ఏం పెట్టినవు అంతగదము
కుర్కుకురెలు చాక్లెట్లు కావాలని అన్నారు వాళ్ళు
ఆ నీ పైసలేనా
మా అన్న
అన్నీ అయితే ఏంకాదు నిఅయితే మళ్ళీ
ఓయ్ అయ్ దిప్పకుర్రా ఏమైంది ఆ ఏందే
నీ అయితే ఐపోతే బాధగాని అన్నయ్య తీ అంటున్నా
హ ఎస్ ఎస్ అవైన ఏం బాధ లేదు ఇంకా ఇప్పుడు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అని చెప్తా సెట్ థర్టీ లాభం హమ్ అట్లుంటది మళ్ళా గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్
మంచి మంచి మంచి మంచి కట్టుబాట్లు
ఆ ఏం కూర ఈరోజు స్పెషల్ ఏంది మరి పోయ్నవా గుడికి ఈ రోజు సాటర్డే
ఏ పో
ఎందుకే
నిన్ను అసల గుర్తులేదు సాటర్డే అని కూడా
అవునా మంచిగ కాలేజ్కి తలస్నానం చేస్కొన్ మంచిగ్ వస్తావుగా
అదే మీ నాక్ సాటర్డే అని గుర్తు కూడా లేద్ తెల్సా పొద్దున నేన్ టిఫిన్ చేయడానికి కిందిక్ దిగిప్పుడు మా జూనియర్ గుడికి పోయి వచ్చినప్పుడు ఇయ్యల సాటర్డే స్నానం చేసుంటే అయిపోవ్ అనుకున్నా.
పోతుందో లోకం
ట్యూస్డే పోతా ఇగ
అవున
హ్
ఇంగ చెప్పాలమ్మా మరెందుక్ ఏఐ చేయనన్నవ్
నాకేం రాదు సో నేన్ జెయ్య.
నీకొచ్చే
ఏమొచ్చే నాక్ పైథాన్లా చింటాక్స్ కూడా రాదు నాకు పైథాన్ ఏఐ మొత్తం ఫైతాన్ తోటే చేయాలి. ఏ ఏజెంట్క్ ఏఐ మొత్తం పైథానేనే
అవునా ఎందుకు జావా రాదా?
నో లైబ్రరీస్ అన్ని జావాలుండవ్
ఓహో
అందుకనే ఇగ జావ మాక్ అసల్ పైథానే రాదు గదా అన్ వద్లేసినం.
హ్మ్ ఇంకా చెప్పు
ఏమిటి
భయం లేదే ఎట్లుందంట మరి మూవీ ఎవరైనా పోయింన్ర
ఇగ మా జూనియర్స్ కాలే
మూవీ బ్లాస్ట్లా వచ్చింటదేం
ఏంటది?
ఆ వెబ్ సై అప్ ఫోన్లో చూడచ్చు మూవీ బ్లాస్టన్ ఉంటది అందులో ఆ నే అసల్ ఏ మూవీ జూడ్లేదే మిరాయే నా లాస్ట్ సినిమా చూడడం
గిదేదో మొన్న మొన్న వచ్చిన మిరాయే నాట్ లక్కీ భాస్కర్
ఆ నిజమా?
ఆ
పోలేద అసల్ ఒక సార్ గుడా
లక్కీ భాస్కర్కి పోయిననే లాస్ట్ టైము
మ్ ఎప్పుడో లక్కీ ఎప్పుడో వచ్చిందిగ మిరాయి కన్నా ముందే వచ్చిందది
ఆ మర్ నేన్ అప్పుడు పొయినా మళ్ళ పోలే అంటున్న
పోరి ఆ టెన్ వాళ్ళొస్తే
వాళ్లెవర్ సినిమాల్ జూడరు వాళ్ళైన రారు.
ఎందుక్ జూడారు పీసినారోళ్ళ
నువ్ వస్త వస్త అనే ముట్టె నువ్ ఆ రా రాదే మరి
నేనా
ఉ
నేను వస్తే వస్తారా
అంటే అందరం వస్త వస్తాడు కదా
ఆ అందరం వస్తే వస్తా
ఈ అందరంటే ఆయన ఎ తోడవళ ఇంకెవరు వస్తారు నువ్వు నేను వస్తే ఫోర్టీనా ఇంగ నాలు వస్ సిక్స్టీ గంతే
వీళ్ళు ఏయిరు తెల్సా థర్టీ టు ఎయిట్ ట్వంటీ వన్ ఇంటర్న్షిప్ వాళ్ళ తోటి
పెద్దికి పోఏదేమురా
ఉ ఉ
టలవస్
ఆ అందువల్ల డాడే దగ్గరుండి పంపిస్తుండు ఉహు ఆ
ఆహా అ రేటే
గ్రేటే మారి అందుకే చిన్న ధైర్యమ ఇదనికి
హహ ఈ రోజు ఏం చెప్పొచ్చి ఇంట్లో మరి కాలేజ్ లేద్
కాలేజ్ ఉందని చెప్పింది ఆ బస్ ఎక్కలేదంట డైరెక్ట్ బస్ స్టాప్ లో నుంచిందంట ఆ ఆయననేమో ఫోన్ లిప్ చేస్తలేడంతా ఎన్నిసార్లు జేసిన ఇంగ నడుచుకుంటా సుచిత్రకు వచ్చిందంత
వామ్మో
నచ్చుకుడా అయితే ఆకలేస్తుంది అంటే మరి ఏమన్నా టిఫిన్ సెంటర్ పోయి ఇన్ పోనీ పైసలేస్తాగాని నేను అన్నా
ఉ
ఈ రోడ్ మీద ఉన్నా ఒక చెట్టు కింద ఉన్నా ఏం లేవు ఇక్కడ ఇక్కడ షాప్ లోన అన్నది
ఉ
మరి ఇంటికిన్ ఇంటికి పోతాను ఇగా నేను నానన్నది
ఉ
ఆ మళ్ళా తర్వాత ఫోన్ చేసి సరే వస్తున్నా అని అన్నాడు
ఆ
ఉ
ఎరకసక్ పోయరు
ఏమున్నాయి నాకు జూబ్లిన్స్ అంటే ఏ తరువా
ఒకసారి ఎస్ మ్యామ్ ఎట్లా స్టోరి పెట్ అకా చూడాలె ఎట్లా వం సోది పెడతాది కదా అక్క అంటున్నా
పెడతాది ఇవి పని ఉంది చెయ్యాలి
ఉహు
తింట ఇప్పుడే అన్నం తిన్న ఉమ్ తిన్లే పొద్దు అప్పుడు కూడ దిన్న మళ్ల మళ్ళీ ఇప్పుడు దిన్న ఊమ్ హలో
లేమర డిప్రెషన్ల పోతున్నదండీ
అందుకే అది బుక్స్ తెచ్చుకున్నాంగ అవి చదువు
చదివిన అద్ ఒ ఇంపార్టెంట్ ట్వంటీ పేజెస్ ఓ సిక్స్టీ పేజెస్ ఏమో ఉంది అది కూడ సద్విన సగం సగం ఉండే అది చదివిన ఇంకో చాలు
అ ఒక బుక్ అయిపోయిందా
ఆ
ఏం ఏం స్టోరి అది
స్టోరీ కాదు
ఆ
నువ్వు ఓవర్ థింక్ చేసేటప్పుడు ఎట్ల దేని గురించి బాధపడకుంట ఆ ఎట్ల ఫీల్ కావాలి అట్ల అంతే
ఊమ్ నేను స్టోరీ బుక్కులు తెస్త చదువుతవ మరి
ఏం చిన్న చిన్న చిన్న బచ్చా స్టోరీలు కాకుంటా
పెద్ద బుక్కు
పనసోత
నువు భగవద్గీత చదువుతవ
ఆహా అంత సీన్ లేదే
ఉమ్ నాకే ఎక్కువ ఏం స్టోరీలు ఇంట్రెస్ట్ నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడ ఎక్కువ ఏం చేసేదంటే అక్బర్ బీర్బల్ తెనాలి రామ కృష్ణ ఆ అవి వాడు అట్ల సాల్వ్ చేస్తడే మనకి కేసులు ఒస్తయి కద వాడు ఎట్ల సాల్వ్ చేస్తడు అని ఆ సీరియల్ కూడ ఉండె తెనాలి రామకృష్ణ
ఉమ్ రోజు ఫోర్ థర్టీకి ఒచ్చేది సాయంత్రం పక్క ఋషి దాంట్లో
చూసేది ఇప్పుడు ఏమో మహాభారతం చూద్దాం అంటె సెవెన్ థర్టీకి లేస్ చూసుగానే అది పడతలేదు ఎందుకో
అవి
అది పడుతలేదె
ఏం పడతాలేదే సీరియల్ ఆ
టీవీలో ఒస్తలేదు
స్తలేరేమో కద
అదే మహాభారతం అయిపోయినంకనే రాధాకృష్ణ రెండె అసల దాని బదులు వేరే సీరియల్ వస్తుంది ఒక గంట రెండు గంటల్ ఉమ్ ఉమ్
రింకాలమ్మా పత్తలిస్తాడు.
నువ్వు చూసినావా మహాభారతం.
మహాభారతం చూడలే.
వన్ ఎయిటీ ఎపిసోడ్స్ వన్ ఎయిటీ.
మాజ రాధాకృష్ణ చుసినం.
మహాభారతం చూడు బాగుంటది.
ఉమ్.
జియో హాట్ స్టార్ ఉందా నీకు.
ఉంది అల్లానే సిరీస్ చూస్తున్నా ఇప్పుడు సేవ్ ద టైగర్స్.
అయితే నాకు నాకు కూడా లాగిన్యి
తీసుకోవే నేను ఎట్లాగో చూడాను నాకు సిరిస్ వచ్చినప్పుడే చూస్తా.
మీరు పే చేస్తారావే దానికి ఇంత.
నాకు బ్యాలెన్స్ తో పాటు వస్తది సబ్స్క్రిప్షన్.
ఓహో ఎంత గడుతవు దానికి.
ఉమ్ ఆహ్.
ఆహ్.
త్రీ ఫిఫ్టీ ఏ.
ఆహ్ ఓ.
అన్లిమిటెడ్ వస్తుందాని త్రీ ఫిఫ్టీ వేసుకుంటా. నార్మల్ బల్ బ్యాలెన్స్కి దానికి ఫిఫ్టీ రూపీస్ తేడా.
అచ్చా.
ఆహ్.
సరే మరి.
సరే మరి బాయ్.
సరే.